హలో
హలో హలో ఏం మధు బాగున్నావా హ్మ్ బాగున్నాను మద్ ఏం చేస్తున్నావ్
ఉ హ్మ్ ఏమ్ లేదక్కా తొమ్మిదో నేల అయింది ఇంకే ఏం చేస్తాం
ఆ ఆ మరి తిన్నావా
హ్మ్ తిన్నాన అక్క నువ్వు
హ్మ్ తిన్నాను. ఇంతకు ముందే వచ్చాను డ్యూటీ నుంచి మార్నింగ్ ఒకటేసారి చేసి పెట్టు పోయింటి సో ఇంగ ఇప్పుడు కూడా అ ఏదో ఉంది. ఇప్పుడు తిన్నా తినాలి ఇంకా
అఓక
హ అలా ఇకేంట్రా ఇంకా ఏముంది బ మధు చెప్పాలి. నువ్వే
హ మరీ ఏం చేసెస్ సండే స్పెషల్
సండే స్పెషల్ ఏముం ముంది నార్మలి మార్నింగ్ పలావ్ చేసిన పలావ్ పచ్చడి
హ్మ్
ఇంకా అదే ఉంది. అంతే అదే ఇకెంట్రా
ఆ చెప్పండి మామ
మీ మందర్ ఆ ఏం లేదు మాములి నువ్వు చెప్తే ఇంట ఏముంది. నేనా ట్రిప్ కి లాస్ట్ వీక్ బోయితండకి పోయోచ్చాన్రా
పిలిచినవా
ఆ ఇంకా ఇప్పుడు జూన్ జులై లో జులై లో అలాగా మేము ఆ ఇలా షిర్డి మళ్ళీ పండ్రిపురం మహాలక్ష్మి టెంపుల్ కొల్లాపూర్ ఇలా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాం
ఊహూ ఉమ్
ఉమ్మ్ మ్మ్ ఇంకా ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత
ఊహూ అంటే ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఎందుకు ఇంటి దగ్గర కడే ఉంటారు రా
ఉమ్ మాకేం పర్లేదు రాజ చిన్న బాబు గదా త్రీ ఇయర్స్ బాబుకి ఫోర్ లేక్ పడింది ఉమ్ వెళ్ళన్ ఆ అంత అంతా ఎం లేదు
ఆ
అందుకు ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత అదా ఒక ఫైవ్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ పడుతది పోయ్యి రావడానికి హ త్రీ ప్లేసెస్ తిరుకు చుటుకు చూసుకొని వచ్చేదానికి మాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుందని అన్నారు మా డాడీ ఉమ్ అందరు వెళ్తున్నాం నేను మా హస్ బెండ్ మా డాడీ వాళ్ళు అందరూ వెళ్తున్నాం
ఆహా బాగుంటుంది ఫ్యామిలీతో పోతే జర్నీ
అవును అదేమో కరెక్టే మ్మ్
టైం పాస్ అయినట్టుంటది ఎంజాయ్ చేస్ ఎట్టుంటుంది
ఉమ్ అవును అందుకె ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ అలా ఎమ నా రిజర్వేషన్ చేసుకోవాలి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి మూమెంటును బట్టి మ్మ్
ఉ
అది పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా అట్లా కొంచెం దానిని బట్టి దాన్ని చూసుకొని ఎల్లాలిరా ఉమ్ బట్ నేను కూడా ఇప్పుడు ఇంతవరకు మహారాష్ట్ర టైప్ ఆ సైడ్ అక్కడ వెళ్ళలేదు నేను ఎక్కువ అప్పుడు వెళ్ళిందేదంటే కర్ణాటక తమిళనాడు దు కేరళ ఇక్కడ వెళ్ళ ఇట్ సైడ్ వెళ్ళాను కానీ ఓకే కొట్టూర్ కి ఇటు సైడ్ వెళ్ళలేదు. ఇప్పుడూఇప్పుడు వెళ్తున్న వెళ్ళాలి చూద్దాం ఎలా ఉంటాదో ఎక్స్పీరియన్సు హ్మ్ అంది ఆ ఎప్పుడు జాబు ఇల్లు ఫ్యామిలీ టెన్షన్స్ అనుకొని ఉంటే అం మనం మైండ్ చెడిపోతది.
ఏం పెట్టి చూసుకున్నాగానే వేస్టే
అదే
అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రావడం ఏదైనా టూర్ కు గుడి టెంపుల్కి ఇలా పోడము ఏదైన్న ఫంక్షన్ల క ఎట్లా పోతామంటే
హ్మ్ అవును
అంటే అందరూ ఒకే సారి ఒకేలా బంధువులు రావాలని అందరూ ఒకేసారి అంటే మన ఇంటికి మన దగ్గరికి రాలేరు. ఏదన్నా ఫంక్షన్ గిట్లా టూర్ అన్నప్పుడు ఒకచోట కలుస్తారన్నమాట అప్పుడు బావుంటుంది.
ఊహూ
హ్మ్ ఒక్కొక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కుదురుతుంది ఇలాంటి టైం లో అయితేనా ఎంత ఉన్నా గాని ఆపేసుకొని రావాల్సి కిందే ఉంటుంది కాబట్టి ఒక చోట ఉంటారా వచ్చినా ప్రశాంతంగా కు చన్ మాట్లాడము ఎక్కడ వెళ్ళకపోడము ఏం చేస్తున్నారు, ఎట్ అ ఏమని కొంచెం డిస్కషన్ బా జరుగుతుంది
హ్మ్ మ్మ్
ఉ
ఓకే ఓకే అదేమో కరెక్టే మట్ చూడాలి నాకు ఇంకొకటి అేవీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అసలు నాకు హిందీ రాదు
ఆ ఆహా
ఆ నాకు హిందీ రాదు బట్ ఇంగ్లీషు ఇలా కన్నడ తెలుగు లైట్ గా మ ఇది తమిళ్ అర్థం చేసుకున్నా అంతేగాని ఇంకా ఇంది రానే రాదు నాకు అంత మండి అసలు నాకు హిందీక హీ హీ హూ అలా ఎం కేంద్రా నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా
లేదక్క ఈరోజు అమ్మ వాళ్ళ ఊరి దగ్గరా ఫంక్షన్ అదే టేన్ జాదర ఉంటే పోయిన్నామా
ఉమ్ ఉమ్
ఆవు ఆవులు పాపం అని జాతరన్నద పోయింటిని అయితే జనాలు ఐదు రోజులు చేసినారా జనాలు చాలా మంద వచ్చినారు
ఉమ్
చేయడం కూడా బాగా చేసినాడు
ఓకేగ హుహు
అంటే మాకు కొత్తగా చే కట్టినారా ఇప్పుడు ముందు ఉన్న అది అదీ పడు తీసేసి మళ్ళీ కొత్తగా కట్టినారు పండగ దాద పుచ్చయబట్టి పద్మూ డెల్ ఐదు
ఒకే
మామలుగా అయితే ఇప్పుడు మూడేళ్లకు ఐదేళ్ళలకు ఇట్లా చేస్తా ఉంటిరా
హు
పడుచ్చేలే పడి విషారం
ఉహుం హు
ఈ పోకపోతే ఎట్లా అందరు అందరు వచ్చేది ఈ టైంలో
ఉమ్
ఇకు అవున చూడకపోయినా చూసినా గాని ఇలాంటి టైంలో పోయినామంటే అందరు వస్తారు అందరి తో చూ చూడచ్చు మాట్లాడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గరికి పోవాలంటే కుదరదు కదా మనకు
అవును
లో లీవ్ పెట్టుకని పోయినా గానీ
హు అవును అదేమో కరెక్టే
మ్ వాళ్ళదగరి వాళ్ళవిగ అన్ని సార్లు లీవ్ పెట్టాలంటే
హు అవునవును మ్ మ్
అంటే టౌన్ లో ఉండే వాళ్ళం కాబట్టి టి కుదురదు పల్లెటూర్ల అయితేనా ఏం కాాదనుకు పోవచ్చు ఇక్కడ అన్నిటికి లీవ్ పెడతాం కదా అన్నిసార్లు అంటే కుదరనివ్వరు కదా వాళ్ళు మాటలు అంటారు పడాల మోతీ ఇట్లా లీవల్స్ పెడతా ఉంటే ఎందుకు జాబ్ కు రావడము మానేస్యండి అంటారు మనల్ని
అదేమో ఖచ్చితంగా మ్
మనకేమో పోవాలి కానీ అంత చేసి కూడా ఏం ఎంజాయ్ చేయ కపోతే ఏముంటుంది చెప్పు
అదే కదా
మ్
ఆ మాత్రం కూడా పోపోకున్నా ఇ సపాదించింది ఇదా అ అంతే గదా ఏదో మనకు ఉన్నంత దాంట్లో అయినా మనం కొంచెం మనసు మనకు అనేదంటూ మనిషికి సాటిస్ఫై అనేది ఉండాలి అ మ్ నేనైతే ఒక ఫుడ్ విషయంలో గాని ఒక ట్రావెల్ ఎక్కడికైనా ట్రిప్పు కి వెళ్ళే దానిట్లో మాత్రం విషయం ఆ విషయంలో మాత్రం తగ్గను ఇంగ
ఊహు అంతే ఎంజాయ్ చేసేటప్పుడే చెయాలి మనం మళ్ళీ మళ్ళీ చెయాలంటే కుదరదు కదా
అవును ఇప్పుడు మనం లైఫ్ లో ఇప్పుడు ఎంజాయ్ చేయక ఇంకెప్పుడు చేస్తాం ముస్లోల్లం అయినాంక చేస్తామా
మ్మ్ అప్పుడు టైం కలిసి వస్తుంధో రాధో అసలకి
ఇప్పుడు మన తలరాతలు ఎట్ల ఉంటాయో ఇప్పుడు మనం బాగా మనం కష్టపడి మనం మన ఇండిపెండెంట్ గా మనం సంపాదించి మనం బాగా ఇది పెడుతున్నప్పుడు మనం ఏమున్నా లైఫ్ ని ఎంజాయ్ చేయాలా ఏదో అంత అయిపోయిన తర్వాత అప్పుడు మన తర్ తల రాత్రలు ఎట్లుంటాయి ఏమో ఎవరు చెప్తారు అందుకే ఏమున్నా గాని మనం ఇప్పుడు బాగున్నప్పుడే బాగా మంచిగా తినడానికి గాని ఒక ఎంజాయ్ చేయడానికి గాని నలుగురిలో బాగుండడమే గాని ఇవన్నీ ఉండాలి నాన్న నాన్ నాకు తెలిసి
మ్మ్
మ్మ్ ఒకరికి నచ్చలేదు అని చెప్పేసి అక్కడితో మన ఇదే
ఉండలేము కద ఆ అప్పుడు మన మన జీవితం స్పాయిల్ అయ్యేది ఫస్ట్ సంతోషమాన్
కేకు ఎక్కువ ఏది పటిించకోకూడదుసలుకి మనం ఏమైనా మ ఏమున్నామా మనం ఏం మనం ఒకరి పన అయితే డిపెండ్ అయి బతలేదు కదా వాళ్ళే మనకేమి ఇయ్యరు కద అనుకున్నా వాళ్ళు మాట్లాడుకున్నా వాళ్ళదే ఈయరు మన కష్టాజితం మనం హ్యాపీనెస్ అంతే
అంతే
మ్మ్ హమ్ ఇంకేంట్ర
మ్మ్ చెప్పాలక్క
ఏ ముందిరా ఏమి లేదు హమ్ చెప్తే వింట అంతే ఇంగే ముంది మామూలే
హ్మ్
హమ్ మరి ఎక్కడనా వెళ్లేసిరా ఆలే అలాగా కొంచెం నీకు ఫ్రీగా బాగుంటది గదా ఎప్పుడు ఇంట్లనే ఉండి బోర్ కొడతా
వెళ్తాను ఎప్పుడన్నా కా ప్చ్.. ఉండలి అనుకుంటే టౌ వెళ్తాను లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంతతిక్కి అంతే ఇంక ఎక్కువ అనే జర్నీ అనేది లే ఇంకా
హ్మ్ హు
అంటే నార్మల్గా ఎప్పు లీస్ పట్ ఉన్నాయంటే మాత్రం పో తాను లేదంటే మాత్రం త కోలీ
హ్మ్ హు
హ్మ్ అయితే ఫ ఫ్యామిలీ ఫంక్షన్సకి ఎక్కువ పోతాం చిన్నదైనా పెద్దదై నా కాని పోతాం మళ్ళీ చ్
ఓకే ఓకే అలాగే ఉండా లేరా
హ్మ్
వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్ లో వాళ్ళు వీళ్ళలో కలిస్తేనే ఒక మంచి అనే పేరు ఒకటి తెచ్చుకుంటాం సైడ్ సైడ్ గా అక్కడ ఇ ఇప్పుడంటేగా వీళ్ళే ముచ్చోళ్లు అని మా అనుకుంటుంటారు మళ్ళీ అదోటి ఆ మైన్ని రిలేటివ్వె అంత ఎ తుస్సులు అట్లే ఎక్కువ అనుకుంటారు హ్మ్ సరేరా ఉంటా కాల్ చేస్తాను కాల్ చేస్తాను ఉండ్రా కాల్ చేస్తాను ఉండ్రా వన్ మినిట్ రా కాల్ చేస్తా హ్మ్